హలో
హలో
పొద్దున్నే లేచి ఏండ్లబండి పట్టుకొని పొలం వైపు బయలుదేరావ్
అవునవును మిత్రమా వరి కోతల్ దగ్గర వచ్చాయి కదా ఇక పనులన్నీ చూసుకోవాలి కదా
నిజమే ఈ చలికాలపు పొగా మంచులపు పొగా మంచుల్లో పొలం గట్ల మీద నడుస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా
అవునవును మన పల్లటూరి వాతావరణమే వేరు కాలుష్యం లేని స్వచ్మైన గాలి మన ఆరోగ్య కాని కాపాడుతుంది
మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది ఊర్లో ఏర్పా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి
ఉరంతా ముగ్గులతో కొత్త బట్టల సందడితో కళ్లకల్లాడుతుంది పండుగంటే ఆమాత్రం హడావిడి ఉండాలి కదా
బోగి మంటల కోసం పిడకలు చెక్కలు అన్నీ సిద్ధం చేసారా
చేశాం మిత్రుమా తెల్లవారుజామునే ఊరంతా ఒకచోట చేరి భోగీ మంటలు వేయడం ఆనవాయితగా వస్తుంది
మన ఇంటి ముందు వేసే ఆ గొబ్బెమ్మలు రంగుల రంగురంగుల ముగ్గులు చూడ్టనికి రెండు కళ్లు సరిపోవు కదా
నిజమే ఆ ముగ్గుల పోటీల్లో అందరుూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు
ఇక పండుగ పిండి వంటల గురించి చెప్పాల్సిన పనే లేదు గుమగుమల గుమగుమలు ఊరంతా వ్యాపిస్తాయి
అవునవును అరిసెలు సకినాలు లేకుండా పండగ సంబరం పరిపూర్ణం కాదు గదా
సాయంత్రం వేళ్లలో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు మన సంస్కృతికి ఎంత బాగా గుర్తు చేస్తాయి
అవునవును ఆ పాటలు వింటుంటెనే మనసు భక్తిభావంతో నిండిపోతుంది
మురుసటి రోజు కనుమ పండుగకు పర్శుల పశువులను ఎంత బాగా గా అలంకరిస్తారు కదా
అవునవును రైతన్నలకు అండగా ఉండే ఎడ్లను ఆవులను పూజించడం మన సంప్రదాయం కదా
రాత్రి వేళల్లో యువకులంతా కలిసి భజనలు కోలాటాలు ఆడటం చాలా ఆనందంగా ఉంటుంది
అవునవును ఈ పండుగలు అందరినీ ఏకం చేస్తాయి బంధువులంతా వచ్చి సందడిగా ఉంటుంది
సరే రంజాన్ పండుగ కూడా దగ్గరకి వస్తుంది కదా ఊర్లో అందరు కల్ కలిసి ఎలా జరుపుకుంటారు
ఎంతో అన్యోన్యంగా జరుపుకుంటాం మిత్రమా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని సేమియా పంచుకుంటారు
మన పల్లెల్లో హిందూవు ముస్లిం అనే తేడా లేకుండా అన్ని పండుగలు కలిసి చేసుకోడం చాలా గొప్ప విషయం
అదే మన పల్లెటూరు ప్రత్యేకత మతాలు వేరైనా మనుషులన్ ఒకటే కదా
సాయంత్రం వేళ మసీదుల దగ్గర జ జరిగే ప్రార్థనల తరువాత ఆ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
ఉపవాస దీక్షలు ముగిశాక అందరు కలిసి ఆనందంగా విందు భోజనాలు చేస్తారు
ప్రతి పండుగ ఏదో ఒక మంచి సందేశాన్ని ఐక్యతను నేర్పిస్తుంది
అందుకే కదా మన గ్రామల్లో పండుగలు ఎప్పుడు ఒక పండుగ వాతావరణం తెచ్చి పెడతాయ్
మన ఊరి చెరువు నిండితే చాలు ఊరంతా ఎంత సంతోషంగా ఉంటుందో కదా
అవునవును రా చెరువునిండి అలుగు బారుతుంటే చూడడానికి రెండూ కళ్ళు చాలవు ఆ అందమే వేరు
ప్రకృతి ఒడిలో ఇలా అందం అందరం కలిసిమెలిసి జీవ జీవించడం నిజంగా అదృష్టమే
అవును పల్లెటూరి జీవితం ఇచ్చే ప్రశాంతత ఆనందం నగరాల్లో ఎక్కడ దొరుకుతాయి ఎప్పు
అవును ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి తోటల్లో కోతలకు ఊరంతా బిజీ అయిపోతుంది
అవును తోటోల్లో చెట్లు నీడను కూర్ చెట్ల నీడన కూర్చొని చల్లడి మజ్జిగ తాగ్ తాగుతుంటే వచ్చే ఆనందమే వేరు
ఉగాది పండుగ రోజున కొత్త పంచాంగ శ్రవరణం వినడానికి ఊరు రచ్చ బండ దగ్గర అందరూ గుమిగు కొడతారు కదా
అవునవును ఆ రోజు చేసుకునే ఉగాద పచ్చడి జీవితంలోనే కష్టసుఖాల కలలియికను గుర్తు చేస్తుంది
మన పల్లెల్లో వర్షాకాలం వస్తే చాలు మట్టి వాసనతో భూదేవి పులకరించిపోతుంది
రైతులంతా నాగ్గలు పట్టుకొని ఆ దిగడం చూస్తే మనసు ఉపొంగుతుంది
అవును తొలి ఏకాదశి పండుగకు పేలాలు పిండి ముద్దుల చేయడం ముద్దలు చేయడం గుర్తుంది కదా
ఆ పండుగతోనే మన వ్యవసాయం పదన హడావిడి మరింత ఊపందుకుంటుంది కదా
ఆ శ్రావణ మాసం వస్తే చాలు ఇల్లన్నీ పసుపు కుంకుమలతో తోరణాలతో కలకలలాడుతుంది
ప్రతి ఇంట్లోనూ మంగళహారతులు నోముల పాటలు వినబడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొ ఉంటుంది
వినాయక చవితి చవితికి మట్టి గణపతిని ఊరి నడిబొడ్డు నా ప్రతిష్ తించి తొమ్మిది రోజులు ఎంత బాగా చేశారో
నిమజ్జనం రోజున ఊరంతా ట్రాక్టర్ల వెనుక డబ్ప్పు చప్పులతో ఊరేగింపు చేయడం పెద్ ద్ద హంగామ అసలు
ఇక దసరా పండుగ వచ్చేసే చాలు జమ్మి చెట్టు చెట్టు పూజ కోసం ఊరి పెద్దలంతా ఒక చోటు చే చేరుతారు
ఒకరికొకరు జమ్మాకులు ఇచ్చుకుంటూ బంధుత్వాలను మరింత బలపరచుకుంటారు
బతుకమ్మ పండుగ అప్పుడు పల్లెల్లో రంగురంగుల పూలు పూల గుట్టలు చూడ ముచ్చడగా ఉంటాయి కదా
అవునవును ఆడపడుచులంతా చెరువుగట్టున చేరి బతుకమ్మ పాటలు ఆ పాడుతుంటే ఆ ప్రాంతం అంతా పులకరించిపోతుంది
దీపావళికీ ప్రమిదిల దీపాలు కాకరవ్ కాకర వత్తులతో పెలుపుల పల్లె అందాలకి అందాలను మరింత పెంచ్ తయ్
అవునవును నగరాలలాగా పెద్ద శబ్దాలు లేకుండా ప్రశాంతంగా దీపాలు పెట్టుకోవడం మన ఊరి పద్ధతి
మన ఊరి జాతరలు తిరునాళ్ళ గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువే
ఆ రంగుల రట్నాలు బొమ్మల దుకాణాలు పీపీల శబ్దాలు పిల్లలక ఎంతో సరదా
శీతాకాలంలో తెల్లవారుజామున వచ్చే చలిని తట్టుకోవడానికి రచ రచ్చబండ దగ్గర మంటలు వేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటారు
అవునవును పెద్దవాళ్ళు చెప్పి పాతకల్ప ముచ్చట్లు అనుభవాలు వినడం ఎంతో జ్ఞానాన్నిస్తుంది
మన ఊరి గుడిలో ప్రతి శనివారం చేసే భజనలు మనసుకు ఎంతో ప్రశాంతత్నిస్తాయి
ఆ తాళాలు హార్మోనియం శబ్దాలు వింటూ నిద్రపోవడం చిన్నప్పటి నుంచి అలవాటే కదా
పల్లెటూరులో పొరిగింటి వాళ్ళు కూడా సొంత కుటుంబం సభ్యులాగే కలిసిపోతారు
అవున్రా ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఊరంతా వచ్చి సాయం చేయడం సాయం నిలబడుతుంది
అందుకే మన పల్లెటూరు సంస్కృ ప్రకృతి సంప్రదాయాలకు సంప్రదాయాలు ఎప్పటికీ మరువలేన్వి
అవును మిత్రమా ఆ మట్టితో ఉన్న బంధం ఎప్పటికీ తెగిపోనిది
ఆ ఆ రాత్రి కురిసిన ముసురు వానకి వాగులు వంకలు ఎలా ప్రవహిస్తున్నాయో చూసావా
అవున్రా ఆ నీటి గలగల శబ్దాలు విన్టంటే మనసు మైమర్చిపోతుంది పొలాలకి కూడా మంచి నీరు నిరంధుతుంది
మన ఊరి పెద్ద చుట్టు నీడన మధ్యాహ్నం వేలా కాసేపు సేదా తీరడం ఎంత సుఖంగా ఉంటుందో
ఆ చల్లడి గాలికి వచ్చే నిద్ర నగరాల్లోని ఏ ఏసి గదులో దొరకదు మిత్రమా
కార్తీక మాసం వస్తే చాళంక ఊరి చివర ఉన్న తోటల్లో వన భోజనాల్లో హడవిడి మొదలైపోతుంది
అవునవును ఊరంతా కలిసి ఉసిరి చెట్టు కింద పూజ చేసి అందరు కలిసి వండుకొని తినాడం చాలా బాగుంటుంది
నాగుల చవితి రోజున పుట్టలో పాము పోయడానికి ఇళ్లల్లో ఆడవాళ్ళంతా ఎంత భక్తితో వెళ్తారు కదా
అవున్రా ప్రకృతిని జీవజలాలను పూజించడం మన పల్లెటూరి సంప్రదాయంలో ఒక భాగం
సాయంత్రం వేళలో ఆకాశంలో పక్షుల గుంపులు గుడికి తిరిగి వెళ్తుంటే ఆ దృష్టం అద్భుతంగా ఉంటుంది
ఆ దృశ్యాన్ని చూస్తూ బావిగట్టు మీద కూర్చోవడం నాకుంతో ఇష్టమైన వ్యాపకం
మనపల్లెటూరి సంత గురించి చెప్పడం మరి మరిచం వానా వారానికి ఒకసారి జరిగే ఆ సంత ఎంత సందడిగా ఉంటుందో
అవునవును తాజ కూరగాయలు ఇంటికి కావాల్సిన వసూలన్నీ ఒకే చొట దొరుకుతాయి చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడ వస్తరు
కృష్ణాష్టమి పండుగకు ఊరి నరి నడీ గొడ్డున పుట్టి వాట్టికు ఎంతో ఉత్సాహంగ ఉషయో కద
యువకులంతా ఒకరై ఒకరిపై ఒకరెక్కి అ ఉట్టిని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చ చాల సరదాగ ఉంటయి
మన ఊరి పొలల్లో బండే సజ్జలు జనాలతో చేసి రొట్టెలు తింటే వచ్చే బలమే వేరు అసలు
నిజమే ఎటువంటి రసాయన లేని స్వచ్ఛమైన ఆహారం మన పల్లెల్లోనే లభిస్తుంది
హనుమాన్ జయంతి రోజున ఊరి గుడిలో చేసే అన్నదానానికి జనాలు ఎంతత్త వస్తరో చూసావ
ఊరి వాళ్ళంతా కలిసి స్వచ్ఛందంగా వంటలు చేయడం వడ్డించడం మన ఐక్యతను చాటుతుంది
ఎండాకాలంలో చెరువులో దిగి ఈత కొట్టడం నీళ్ళ చల్లుపోడం చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తుంది
అవునవును ఆ రోజుల్లో స్నేహితులందరం కలిసి రోజంతా నిళ్లోనే గడిపేవాళ్ళం
మన పల్లెల్లో ఓటికుతతో రోజు ఉదయాన్నే నిద్ర లేవడం ఒక మంచి అలవాటు కదా
అవునవును ఆ కూత వినబడగానే ఊరంతా చకాచక్క పనుల్లో పడిపోయేది ఆ బద్ధకానికి చోటెలేదసలు
పంటలు చేతికొచ్చినప్పుడు రైతుల ముఖంలో కనిపించే ఆనందం కోటి రూపాయల కన్నా ఎక్కువ
ఆ ధాన్యం బస్తాలు ఇంటికి చేరుతుంటే ఇల్లంతా లక్ష్మీదేవి వచ్చినట్టు కలకళ్లాడుతుంది
అవును జుట్టు పక్కన కొండలు పచ్చని ప్రకృతి మధ్య మన ఊరు ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుంది
అందుకే ఎంత దూరం వెళ్ళిన మన ఊరిపై ఉన్న మమకారం అస్సలు తగ్గదు
పల్లెటూరు జీతం మనకి ఊర్ ఓర్పును ప్రకృతిని ప్రేమించడాన్ని నేర్పిస్తుంది చాలా
నిజం చెప్పావు మిత్రమ ఈ మట్టిలోనే ఏదో తెలియని ప్రశాంతత దాగి ఉంది
సరే మరీ పశువులు మిత కూడ అయిపోతుంది రేపు ఉదయాన్నే మళ్ళీ పోల మొత్తం పనులు స్టార్ట్ అయితాయి సరే మరి
సరే మరీ ఉంటాం